ఇగో మిషిన్ మీద గుసున్న
జాకెట్లు కుట్టినవ అర్జెంటీ
ఒక్కటి కూర్చునా పంపని చేసినా ఇంకోటి కుట్ మిషిన్ తప్పలేదు తిప్పలు పడుకుంటా పడుకుంటా ఒకటి ఇంకోొటి కుడదామని కూసున్న
ఆ
కూసున్న ఇప్పుడే స్టార్ చేసిన.
ఉహు ఇగ నాయి ఆపేసినవు.
ఏ నీది ఒకటి కుట్టిన. ఇంకోటి ఉన్నది అది కూడా కంప్లీట్ చేసి ఫాల్ ఐషి ఇస్త అయిపోతుంది.
ఉహు
ఒక్క రోజు చేయతాతియి.
చిన్నూ వాళ్ళు ఎప్పుడొచ్చారట ఎప్పు. ఎప్పుడొస్తారట.
రేపు వతారు కావచ్చు. ఏమో తెలవదు ఇగ
ఆ ఆ పెద్దమ్మ. పెదబాబు కూడా పోయిరా.
పెద్దబాపు ఉన్నాడు సావుకు పోయచ్చిడు.
ఎవరు సచ్చి పోయిరో.
వాళ్ళు అన్న అన్న అంటే.
ఏ ఊరు.
హన్మకొండ.
హనుమకొండ నా నిలబడ్డాడా పాపం ఆ ఎ. ఎండకు
ఆ పెరుగుతోని అన్నం కలిపించిన తింటాడు.
ఊ ఇనాన్ని నిమ్మకాయ నీళ్లు పిండియి. అంతేనా.
పెరుగు పెరుగు అన్నం తిన్నాడు. ఓ
గదే
ఈ దుర్గ వాళ్ళ చెల్లే కొడుకు అన్నట్టు.
ఉహు
అండి బో నరసయ్య లేడా.
వైసాయనేనా.
ఏ ము ముసలేైైనే.
ముసలి ఆయననా.
ఉ పెద్దవయసే.
పెద్ద వయసేన. ఎందరు కొడుకులు బిడ్డలు.
ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు ఉన్నట్టున్నాడు.
హు పిల్లల పెండ్లిలు కావచ్చు.
హు అయ్యోనాయి.
ఊ
ఏం చేస్తారు పనులైనయా.
ఏలే బోల్లు బయట ఏసిన బోలుదొమిన ఇల్లంతా సదిరిన. ఇలాంటి సరే ఊడ్సిన ఇంట్లోక్ తెచ్చిన బోలుగా
తెల్లవాడు
కోతులు ఉన్నాయి కోతులు బోలు బయట వేస్నప్పుడు దాన్ని పట్టుక్పోతా అనే సార్ గంట కొంట పోయింది. అలా దొరికింది అప్పుడు మా పెద్దలు ఉన్నప్పుడు గంట గంట పోయి మీద పెట్టుకునేదా ఇంటి ఇట్లా వాడలేది మళ్ పోయి తె కొనేది
ఈ
ఇప్పుడు ఇప్పినాం కదా ఆ
వాటిని కూరుకుతాను అంటాను
ఆ అ దాన్ని ఏం అంటలేని ఇక గంటే పట్టుకుంటాంది కదా గంట వాటుకుంట అంట అంటే ఏమంటలేను ఏ కొట్టిన అనుకో గంట పట్టుకొని షట్ ఎక్కుతుది ఆ షర్ట్టు ఎక్కుతే తురుకలా ఇల్లు ఎక్కుతుది ఇల్కి నాంట కంట మన కురాదు అందుకనే అది దాన్ని అంట ఇట్లు ఉన్నాయని తినేదాకా సప్పుడే కూకుంటా ఏదో ఒకటి పని చేసుకుంటా ఇలా గంట కోసం చూసుకుంటే ఇంకోక గంట పోతు ఒక గంట వే రడి
ఓ
అవగట్లు చేస్తానే కోదులు
క్లబ్ బడదంది
పడతాందా పోతాంలా
హ్మ్ మీ అన్నయ్యలాగుతాండు ఎండల మస్తు కష్టపడతాండు పాపం
ఆ
గోసాన్పిఠ
నేర్చుకున్నాక గట్నే ఉంటది ఇక ఇప్పుడు మండలళది అన్న వాట్టి ను లావా బోడగాల్లోల్లు ఆన్నే పెట్టిండా
ఆ అవును
ఈ ఈ గోళల్లోలది అన్న పట్టిండా
హ్మ్
మూడు పటిండు సాంబయ్యళ్ళది
నేనే
సాంబయ్యనా
హ్మ్ హ్మ్
సాంబయ్యకు రాదా
ఏమచ్చు గోడ కడతాడు గెంత ఏమొత్త ప్లాస్టిక్ చేస్తాడు వవచ్చు కలుతాల రావు
ఆ అదే నేను అంటానా కదా అన్నాకి ఇక్కడ అది పిల్లర్సు లేపినప్పుడు అన్న వచ్చిండు అక్క మీది ఏసీ చ్చిర్రా అని అంటే చెవిక రాక అందరు అన్నది మరి చేయాలంటే అటు రోడ్ ఉంటది అది మరి బావకి ఇబ్బంది అయితది అది ఎట్లైనా ఐదు బిట్లు తీయాలి తీసినంకనే అట్లేసుకోవాలే లేకపోతే దెబ్బ తింటది అని అన్నడు అనంగనే ఇగ నీకు బావ చెప్పిండు గాదన్న నువ్వు నిన్నే చూసుకోమన్నాడు ప్పు అనని నేను అన్న
హ్మ్
అందుకే అక్క చూసుకోమన్నానే వచ్చినాఅంటాండు కొలతలు తెలు అంతే కదా
ఆ కొలతలది
త కావట్ ఏ ఎప్పుడు ఇప్పుడు ఏ విషయం అయినా ఇక చెప్పాడు కదాన్న అంటే గదక్క ఏడుదకా వచ్చింది మరి అని సాంబాయన్ను అన్న వచ్చా్ర ఇంకా అద్దులుయలే కాని అన్నా గ దాకాయన్న అంటాండ్ర మరి ఇటు రోడ్ పోతుది కాదుా రాధీ నన్నా
ఉ
రోడ్ కు తీసేసాక కొల్వాలే పోోతే బిలింగ ఆట్కున్నగా కూూరగలు తయారు చేసేది ఏం లేదు
అవునువర
అన్నాడు అంటే కాదా అన్న చూతాను అని నేను అన్నా
అ ఆయనకి ఏ ఆతది అక్కటిగా గోడ ఆడతది క్లాస్తడు
ఆ మళ ఇగ ఎన్నాన్నా ఇప్పుడు ఈ మస్రికి ఏం పని రాద అన్న ఈ మేసరి మా మనం లేందుకు పని చేయనట్టున్నది కదా మేస్త్రి పని రాదా అంటే నవ్వుతాండ అన్న
మ్
కొలుతలొత్తయా ఏం రాదు గొడలు గాలుత్త అంటాను అట్లా ఏందంటే నాన్నతో పాటు అట్లా ఆయన గూడా కష్టపడతాండు గదా
ఓ నాలు వోల అయితే అంది ఎత్తలేడు మనకి
జర జర వచ్చి ప ర ఆయన వచ్చినాక ఇవ్వాలి అసలు లాభమ అన్న ఎందుకులాభ
మ్
ఈ బీహారోల్లు వాళ్ళత్తరు కావచ్చు
ఆ బీహార్ వాల్లోత్తనే వాళ్ళకు తొందరగా అయితది గదా
ఆ ఒక ఇ వాన వడితే అన శినుకు వడతట్టు
మ్ వాళ్ళు ఇంటికి పోయిర్రా ఉన్నారా
పోయిరు లేకనే గదా ఇబ్బంది
హూ
మ్
ఆదే
ఊ
ఏ అగ్గాళ్ళకు అప్పుడు పెండ్లప్పుడు టకా టకు చేపియలేదా పాపం అన్న
హా
చేపితే ఉన్నది ఇప్పుడు మా మజ మా రాదుగా చేసుకోని
నేను ఉ సెల్ఫ్ ఫ కూడా నన్న నడద అట్ రూమ్ గట్టి ఓ ఒక రూమ్ కడితే నేను బండలు తెచ్చుకోపో సెల్ఫీలు కడతాడు సెల్ఫీ లేకపోతే ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది అవు ో మాకు తెలుసు నాకే షెల్ఫ్లేక ఇబ్బంది పడతాను నేను
నవి గుర్తువోతనయ నాకు
కు పో ఎస్తాడు అంటే తెచ్చుకుంటే అప్పటికప్పుడు యాసిండు తెలుసా నేను చెప్పిినను
ఊ లేకపోతే డూమ్
ఆ రెండు రెండు సైడ్లు ఎసిండు రెండు సైడ్లు గ్యాస్ బిల్ ఎసిండు అటు సైడ్ ఎసిండు పైకి ఎసిండు ఆర్ బండలు తెచ్చుకొని కున్నాడు
అదే మంచిగ ఉంటే ఇప్పుడు నీకు కాకబొ
కొనువోచు
ఆ
ఓ
సపడ కూకట్ బౌల్ ఎడబెట్టిన గ్యాస్ ఎడబెట్టిన కనిపించు
కనిపించు
కదా
నేననా నూర
ఊ మరేం చేద్దాం ఏందంటే మంచిగా ఉంటారు కదా అని అనుకో కున్నారు గాని గిట్లా అయితేది అనుకోలే
అందర మంచిగా ఉండాల అనుకోవాలి వాడు ఏమన్నా దురపో అనుకున్నాం గానీ
ఊ పెళ్లి చే పెళ్లి చేసుకోమంటారు పెళ్లి చేసుకోమంటారు కానీ ఎవరు పైసలు ఇత్తలేరా అంటే తెచ్చు సుకోవాలి చేసుకోవాలి ఎవరు ఎందు ఇస్తారు పైసలు అని అని అట్లు అంటేనట గస ఆయన ఇచ్చిండట ఇంకేవరో ఇస్తున్ అ వాళ్ల కీర్తన ర తెలీదు
ఉకా ఇంటి కోచి తిరిగిపోతారు కాదు పెల్లమ్మ వోలు
ఆ
పెల్లమ్మవాలు ఇద్దరు వచ్చి పోతారు
ఏ ఎవలు
వాళ్ళే అప్పించ నోళ్ళు
సమ్రెడ
ఆ
వచ్చిర్ర ఎప్పుడ వచ్చిర్రు
సండే సండే వచ్చివి అడిగిపోతారు మరి
ఆ హమ్ అదే మంచిది కాదు సమ్రెడ్ వాళ్ళ భార్య
అదే గొడవలు అయినాయట ఒక అప్పు అడగడం కోసమే ఇంటికి వస్తారు
హమ్ లేవతే ఆకు తెలవకపో అంతే నిండా ఇంకా నాకు ఏయను ఫ్రిడ్జు కూలరు టీవీ
తీ మనకెందుకు ఆమె ముచ్చట అడ్డమైనొల్ల ముచ్చట
నాకు మొన్న అన్న కాంచల్ నాకు మండుతంది ఎప్పుడు అంటే మంచిగా ఉండి అనిపి త్తంది
నోటిదూలా
ఆ
నోటి దూలా ఏం లేదు ఆల్లది
నేలే అనే నీ లెక్కలని నే అన్నా ఆ నేనే అడు కుండా ఏవన్ననా
సరే తీ అని
ఆ
ఇమెది కరెంట్ వైర్ ఉష్పోయిందా
ఎవల్దీ
నా బండర్ సక్కదా ఏంటిది నిన్న బానే ఎన్న న మొన్నా
ఏ యచ్చు సరే మరి
సరే ఉంటాన్